హలో చెప్పండి నమ స్కారమండి
నమస్కారమండీ హాయ్ అం
నమస్కారం మండి చెప్పండి హాయండి హౌ ఆర్ యు వా అ అదే ఫైన్అం డి వాట్ ఆర్ యూ డూయింగ్ అండి మాట్లాదాం రాం మ్మ్
అట్లా చేయొద్దు కదండి కాల్ ఎత్తుతా అని చెప్పి కట్ చేసి ఎత్తకుండా ఉంచారండి. ఒక కాల్ కనెక్ట్ అయిపో డిస్కనెక్ట్ అయిపోయిందండి. అమెది
అట్లా అయితే మనకు లాస్ కదండి వాళ్ళకేం కాదు కదా అందుక్ గట్ల చేస్ సరే అండి. కాల్ ఎందుకు రాదండి. ఇప్పుడు నాకు వచ్చింది కాదండి నేను రేపు వేరే వాళ్ళతో మాట్లాడు రే వాళ్ళ పేరు కూడా ఇంత సేపు ఉందని నేను కట్ చేయకుండా.
సేమ్ ఇంతసేపు ఇక్కడ నిల్చున్నట్టే మీకు మీకు మీతో మాట్లాడినట్టే ఇక్కడే నిల్చొని మాట్లాడానండి ఆమెతో కూడా అట్లా చేసానండి సిగ్నల్స్ లేని ప్లేసు
ఆ ంత కా ఉన్న రడిే అయితే మరి తీయండి ఏం చేద్దాం అందుకే ఆమె కూడా రెండు కాల్స్ స్తున్నాయట భయం అయిందట అండి ఆ
కొంచం చేవుకి దూరం పెట్ట రాదు
తన్నారా అండీ ఏ కర్రీ చేసారా అండి కొంచెం స్లో గా ఒక్కొక్క వర్డ్స్ మాట్లాడండి మీరు ఒకటి మాట్లాడాక నేను ఒకటి మాట్లాడాక దానికి మీకు సమాధానం చెప్ ఐతే ఇంకో కొషన్ వేయండి కొషన్ టు కొష్ ష ను వేస్తారు ఏంటండి కొంచెం నిమ్మలంగా మాట్లాడండి టె న్షన్ పడకండి
ఓకే అండి
ఉమ్ చెప్పండి ఏం చేశారండి ఇవాళ మీరు అదేనాా
నేను చికెన్ వండానండి
ఎలా ప్రిపేర్ చేశారండి అది
చికెన్ కడుక్కొని మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసి ఆయిల్ ఏసి మంచిగా ఉప్పు కారం మసాలాలు పట్టిచ్చి నూనెలో వేయించి కొన్ని వాటర్ పోసి మంచిగా వండానండి
ఎప్పుడు మ్మ్ మొదలు చ నేనా అండి ఏం లేదండి
పిల్లలు ఎటు బడికెళ్ళారా అండి
ఆ ఎల్లారన్ నే మే పిల్లలు వెళ్ళారా స్కూల్ కి
వెళ్ళారండి పిల్లలకు స్నాక్స్ చేస్తారా అండి
చేస్ స్తానండి మీరు చేశారా ఏం స్నాక్స్ రెడీ చేశారండి ఇవాళ పిల్లలకి
మ్మ్ ఇవాళ పూరి చేసానండి
అ
మీరేం చేశారండి అందులోకి ఆలు ఫ్రై చేశానండి
ఇష్టమాండి
ఆ చాలా ఇష్టం అండి
మ్మ్ మా పిల్లలకా అండి ఇవి అటుకులు అండి పేపర్ అటుకులు ఫ్రై చేశానండి
అవి ఎలా చేస్తారండి
అటుకులను పక్కన్ తీసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు శనగలు శనగపప్పు జీలకర్ర అన్నీ ఏసి పసుపేశి ఈ అటుకులు అందులో వేయాలండి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి మ్మ్ మ్మ్ మ్మ్ అ వెళ్తామండి పతులేరలండి పతేర తోటేర అలా వెళ్తామండి మీరు టైమ్ మార
పిల్లల్ని జూసుకుంటుంట
అల్లరి ఎరాట అల్లరి ఫవరినా
ఇంకేం చేస్తున్నరండి
అ
పండగకి ఎళ్తున్నారా అండి అమ్మ వాళ్ళ ఇంటికి
లేదండి ఇంట్లోనే అండీ మాకు దేవుళ్ళు ఉన్నారండి గద్దలు గిట్లా గడగాల దేవులను పూజించాలి చివరి పం డగా కాబట్టి దీపం గిట్లా వెట్టుకోవాలండి ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది కోరేలి మల్లన దేవుడు ఉన్నడండి ఇంకా చేయలేదండి మీరూను పిండివంటలు రెడీ యేశారా అండి పండుగకి ఊమ్
మీరేమన్నా జేసారా అండి
మేము గూడా ఇంకేం ప్రిపేర్ చేయలేదండి చెయ్యాలండి
అవునా
మీరు షాపింగ్ ఎక్కడ జేస్తారండి అవునా.
ఊమ్ పిల్లలకి బట్టలు ఊ
ఉగాదికి ఏం స్పెషల్ జేద్దాం అనుకుంటున్నారండి
ఆ
ఉగాదికి ఏం చేద్దాం అనుకుంటన్నారండి. ఉగాదికి ఏం చేద్దాం అనుకుంటున్నారండి.
బచ్చాలు పచ్చడికి గిట్లా చేస్తారా అండి.
చేస్తామండి.
మీకు ఫ్రిడ్జ్ ఉందా అండి. ఎండాకాలం కదా ఓ కోడకా
మీరు చేస్తారా అండి. మీరు చేస్త
ఏడ్ ఏంటి దండి చేసేది. ఆ చేస్తామండి ఉగాది పచ్చడి చేస్తాము. బ బచ్చలు చేత్తాము అన్నీ చేస్తామండి. మీరండి.
మేము కూడా అవన్నీ చేస్తామండి. పూర్ణాలు చేస్తామండి. మేము
పూర్ణాలు చేస్తామండి. మేము చాలా పూర్ణాల బెల్లం తోటి చేస్తామండి. బెల్లమున్ను పిండి పట్టించుకొస్తే పిండిని ముద్దగా చేసి
హ్మ్
చేసి నూనెలో వేయించుకొని దేవునికి
మ హ్మ్ స్నాక్స్ అన్నీ చేస్తామండి. పిల్లలు ఏది అడుగుతే అదే చేస్తానండి వాళ్ళ ఇష్టం
అవునా
హ్మ్ స మా
ఏమేమి వెరైటీస్ చేస్తారండి.
ఫ్రిడ్జ్ ఉందా అండి మీకు
ఫ్రిడ్జ్ లేదండి మాకు ందా అండి ఫ్రిడ్జ్
ఆ ఉందండి
బట్టలు పిండుతున్నారా అండి మీరు ఏ మాటగద్ధన్నా
పిండుతామండి మాకు మిషన్ లేదండి బట్టలకి మేము చేతితోటే పిండుతాం తామండి పెడు తమండి మీరు కుండలో పోస్తారండి వాట్ టర్
అవునండి మేము కుండ వాడతామండి
అళ్డి
కుండ వాడతామండి మేము కుండలు వాడుకోవాలండి ఫ్రిడ్జ్లు వాడకూడదు మంచిది కాదు
పిల్లలకి తాగిపియమం డి ఓన్లీ మా హస్బెండ్ కు
అవు
చెప్పదు రంజాన్ తీసుకున్నారా అండి మీరు
తీసుకున్నామండి మొన్ననే తీసుకున్నామండి ఎండాకాలం స్టార్టుగా ముందుకే కింద కుండ కింద ఉసుక పోసి అవును అవునండి తెచ్చుకున్నామండి మొన్ననే తెచ్చాను పిల్లలకు
ఏపనో
మీరు మీరు ఫ్రూట్స్ తెచ్చుకుంటారా అండి
తెచ్చుకుంటామండి సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ గదా తిన్నారా అండి మీరు ఒకసారయినా
ఆ తిన్నామండి
మీ పిల్లలకి ఇష్టమా అండి
ఆ చాలా బాగా తింటారండి మా పిల్లలు
పెద్దగా ఉందిఅట ఉహు వాటర్ మిలన్ బననా అ అన్ని తీర్ల వెన్ రండి తెచ్చు అమ్మ మంగళవారం మంగళవారం మంగళవారం తెచ్చుకుంటామండి మంగళవారం మంగళవారం మ ఇక్కడ అంగడి సాగుద్దండి తొర్రర్ లో, ప్రతి మంగళవారం మంగళవారం తెస్తామండి పండ్లనా కూరగాయలైనా వెరైడష్కతయే అని ఆ మీరు ఎట్లా తెస్తారండి డీ మాట్లన్నా మ్ కూరగాయలు పండ్లు ఏలా ఎక్కడ తీసుకుంటారండి
డి మార్ట్లోనే తీస్
ఎందుకు అక్కడ రేట్ ఎక్కువ పడతాయి కదండి ఇట్లా కూరగాయలు మార్కెట్లో తీసుకోవరండ
మేం డి మార్ట్నే లోనే తీసుకుంటామండి
మ్ మ్
మీరూ ఎక్కడ తి
ఇంట్లో సామాను కూరగాయలు ఫ్రూట్స్ అన్ని ఒకసారి తీస్ కుంటార అండి మీరు
అవునండి అన్నీ ఒకసారే తీసుకుంటాం నెలసరి ఒకసారే ఇక ఫ్రూట్స్ మ మాత్రం వారం వ కూరగాయలు వారం వారం ఫ్రూట్స్ కూరగాయలు వారం వారం తీసుకుంటామండి తీసుకొని ఇట్లా బండల మీదనే బస్తా వేసి గాలి ఉంచుతం అండి ఫ్రిజ్ లో పెట్ ఇంతమండి మేము
మ్
రేటు బీట్రూట్ రోజు ఉదయాన్నే పెడతం అండి
స్వీట్స్ ఎమన్నా
సరే అండి మళ్ళీ నెక్స్ట్ కాల్లోకి కలుదామండి
ఆ థ్యాంక్ యూ అండి సరే అండి సరే అండి బాయ్ అండి